హా వినిపిస్తుందక్క
ఏం చేస్తున్నవ్
ఏం దేలే ఇప్పుడే బస్ ఎక్కిన
కాలేజ్ అయిపెందా
ఆ అయిపోయింది
ఉహు ఎనింటికి మీ కాలేజ్ అయిపెంది ఫైకా
ఆ ఫోర్ థర్టీకి ఒకసారి లాస్ ఏ ఎంత తొంద అ రోదు ఇంక ఫై ఐపోతది సారీ ఫోర్ థర్టీకి ఐపోతది ఆ
వర్క్ అయిపోయింది నేను వెళ్ళాలి ఇంటికి
అవునా ఎక్కడ మీరు వర్క్ చేసేది దొరికింది ఇట్ల
ఇక్కడే లోకలే
ఊ
బయట్ సైడ్ ఏం కాద్ లోకల్ ఏ ఊర్లోనే చిన్న వర్కు దగ్గర లో వుండింది ర అనేసి అన్నం పప్పు మీరు లంచ్ బాక్స్ తీసుకెళ్తావా మార్నింగ్ చేస్తారా మీ మమ్మీ ఉహు అక్కడ క్యాంటీన్ అలా ఏమి ఉండద
ఆ ఉంటాయి క్యాంటీన్ ఉంటది
ఉహు ఎప్పుడైనా తీసుకుని వెళ్ళకపోతే అక్కడి తనొచ్చా
ఆ తినొచ్చు ఊ
ఎట్లా జరిగింది రోజు కాలేజ్ అంతా ఓకే
ఇది బానే జరిగింది అంటే ల్యాబ్స్ ఏ ఉంటయి ఊ అహ సాటర్డే అం అంటె ఇంక కన్ఫర్మ్ చెప్పినారు సాటర్డే అని
అవునవును
ఊ
ఇంకేంటి ఏం లేద్
ఊ ఈ రోజు ఎవరు రో పోలీస్ వాళ్ళు కూడా వచ్చిండే కాలేజ్ కి అది డ్రగ్ అబ్యూస్ గురించి చెప్పిన డ్రగ్స్ వాడకూడదు అని
ఆహా ఓకే అవునులే ఇప్పుడు అవి ఎక్కువ అయ్యాయి కదా ఉన్నారా ఏంది మీ కాలేజీలో
మా బ్రాండ్స్ లేద్ లేరు కానీ ఇంకా మిగతా బ్రాన్సస్ లో ఏమో తెలీదు
అవులే ఇప్పుడు ఎక్కువ దానికి అడిక్ట్ అయి ఉన్నారు
ఆ అవును అదే చెప్తున్నారు
ఊ ఆల్కాహాల్ కి ప్రిఫరెన్ కంటే దీనికి ఎక్కువ అయిపోయారు చిన్న పిల్లలతో సహ మా ఊర్లో
ఇలా అవునా ఉ అదే చెప్తున్నారు ఆ అవును అని యూజ్ చేయకూడదు అది అది అని చెప్పిండే
అదేలేండి కొంచెం ఎక్సప్లనేషన్ ఇచ్చింటారు దాని యూజెస్ ఎంటి ఇలా అది తీసుకోవడం వల్ల ఎలా ఉంటుంది అనేసి
ఉ అవును ఒకసారి తీసుకుంటే ఇంగ దానికే అలవాటు
ఆ ఎడిక్ట్ అయిపోతారు ఇంక ఏం పని చేయ అట్లే మా
ఉ
ఎనిమీది సవర్లు ఎనిమిది తులాలు సంథింగ్ చైన్ తీసుకెళ్ళసి పెట్టసాడు షాప్ లో డ్రగ్గేఫెక్ట్ వాళ్ ఫోర్ లాక్స్ అర్ ఫైవ్ లాక్స్ ఈజీగా పెట్టాడు దానికే
ఆహా
ఉ మళ్ళీ ఇక్కడ వైజాగ్ లోనో మేబీ విజయవాడ లోన ఏవో హాస్పిటల్స్ ఉంటే తన అక్కడికి వెళ్ళి చూపిచ్చి కొంచెం చేంజ్ చేసుకుంది బట్ నో యూస్ ఏం
అవును డ్రగ్స్ తీసుంటే ఇంకా దానిలోకే అలవాటు పడు
ఆ ఆ మైకం అనేది పోదు అలానే ఉండు
ఉ
ఇలా చేస్తున్నారనేసి
ఉ హు
శోభాను ఏం జేస్త
అని ఇంకా ఫోన్ లో సెర్చ్ చేయ్యండి దాన్లే గురించి అన్ని తెలుస్తాయి ఏమన్నా హెల్ప్ ఉంట్ టే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయ్యడి అది అని చెప్పింది
వేస్వళ్ల
ఆ
ఉహు మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇవ్వచ్చు బట్ వెక్స్ ఇంకోటి ఏంటో చెప్పన ఈ పొలిటికల్ గా ఉంటారు కదా వాళ్ళే సగం దాన్ని చేస్తారు అమ్ముతున్నారు మా ఊర్లో
అవున్ లే
పర్సన్స్ మనకు తెలిదు జస్ట్ అలా అమ్ముతున్నారని టాక్ అయితే ఉంది ఇంకేముంది పోలీసులకు లంచాలు ఇస్తే అయిపోయిద్ధి
ఆ అంటే వాళ్ళు కూడా అంటుండే
చెప్పాలి లె బట్ తెలుసుకోవాలి పిల్లలు ఈ ఏజ్ లోనే కదా చెడిపోతారు తెలుసుకుంటేనే మంచిది
ఉ
అట్లాగా ఏం తీసుకెళ్ళావు ఈరోజు లంచ్
అన్నం పప్పువి తీసుకెళ్ళాం
పచ్చడా
పప్పు
ఆహా తప్పాని
ఉమ్
ఉమ్ వచ్చారా మీ ఫ్రెండ్స్ అందరు కాలేజ్ లో
ఆ అందరు వచ్చారు ఇంకా అన్ని స్టార్ట్ అయితున్నాయి చిన్న చిన్నగా క్లాసెసు
ఒహా అవునా!
ఉమ్
ఊహు ఏముంది మాది వర్క్ పొద్దు నుంచి ఐపేంది
అవును మీరేం తీసుకెళ్నారు ఫుడ్
అంటే పప్పే మాది కూడా
అవునం
ఇప్పుడు వెళ్తా ఎళ్తా తీస్ కూ వెళ్ళాలి కూరగాయలు ఏం లేవు మాడాడి ఏయో కూరగాయలు తెస్ త్నాడు తెమ్మంటే అందుకనేస్ ఇంక తీసుకెళ్ళాలి నేనే
హలో
వెళ్తా ఏదో ఒకట్ చేసుకున్నాం కొంచెం హౌష్ షిఫ్ట్ అవ్వడం వల్ల కొంచెం దూరం ఐపేయి ఇబ్బంది ఐపోతుంది
ఉమ్ అదే మీకి ఆర్డర్ పెట్టుకుంటే కూడా వస్తాయి కదా
మాకా అంత డెవలప్ కాలేదు మా ఏరియా
అవునా అక్కడ అంత డెవలప్ అవ్వలేదు
మాది సిటీ కాదు అటు టౌను కాదు
ఆటు ఇటు మధ్యలో ఉండుది మా ఊరు ఆ అట్లానే అండి బట్
ఇప్పుడ్ ఆ
బర్డే బా జేస్కున్నారా?
ఆ జరిగింది
ఉమ్ మీ పాప వెళ్ళిందా స్కూల్ కి జాయిన్ చేసారా?
చెయ్యలేదు ఇంకా ఇంకా వాళ్ళు కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్నారు ఈ రోజు వాళ్ళు పాలు పొంగీయడం చేస్నారు ఆ ఈ రోజే అది ఈరోజే మా ఉంది మాకు ల్యాబ్స్ ఉన్నాయని పోలేదు ఈ రోజు మార్నింగే వచ్చింది తనూ మా డాడీతో పాటు వచ్చి ఇంగా ఉంది అల్లరి చేస్తుందంట ఫుల్లుగా అని ఇంగా ఇంగ మా నాన్న తీసుకొని వచ్చేసా ఇంటికి
మీ అమ్మ ఎల్లిందా?
ఆహా ఎల్లేదు మా అమ వేరే ఊరికి వెళ్లింది వెంకాయ పల్లెకి అని ఎల్లమ్మ టెంపుల్ కి వెళ్ళింది
వెళ్ళార
మా పెద్దమ్మా వాళ్ళు నిల్చిపేండ్రు
ఆహా లెగ్ పైయిన్ అందిని అది తగ్గిందా ఆహా లెగ్ పైను తగ్గింద మీ మమ్మీకి
స్త ఫైవ్ థౌసండ్ కట్టాలి మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి పోనేది
అహా కరువు కాలం ఎందుక్ లే అండి ఇబ్బంది పడ కొంచం అమౌంట్ తీసుకోవడం బెటర్ మ్ బస్సు లో వెళ్తున్నారు అక్కడి మీదా
ఆ అవును
అదే కొంచెం వాయిస్ అలా ఉంటే
ఈ రోజు చేసినార్ ఇంకా టూ త్రీ డేస్ ఉంటే ఇంకా హౌస్ షిఫ్టింగ్ అయితారంట ఇ స్కూల్కి పంపిస్తారు
స్కూల్కి పంపిస్తారు అప్పుడు
ఆహా అవును
వన్
చాన అలరల్రే అయి అల్లరి అంత
ఆ పాపనా
ఆ ఎప్పుడో నిన్న మార్నింగ్ మార్నింగ్ చెప్పిందంత మా మమ్మీ అవి జొన్నలు పట్టించుకురాండి రొట్టె చెయ్యాలి అని మార్నింగ్ ఎప్పుడో టెన్ కో సంథింగ్ అట్లా చెప్పింటే ఆ పాప సాయంత్రం చిం నీళ్ళు పోసుకొని బయటకి వచ్చింది బయటకి వచ్చి నాకు చెప్తుంది తొందర డ్రెస్ వెయ్యి నేను ఆ అబ్బా పోయి పిండి పట్టించుకొని అప్పలు చేస్తాము అని ఆ పిల్లని గుర్తి చేస మాకు అర్థం కాలేదు ఏం చెప్తుందబ్బా అంటే మళ్ళీ మా మమ్మీ అంటుంది చెప్పినాను అదే
మ్
చెప్తుంది.
ఆ ఇప్పుడు కాలం పిల్లలు తెలివి కళ్ళలు బాగ మనకే అర్థం కాదు సావదు
ఆ అవును చ అయినా అప్పుడె అప్పుడో చెప్పింటే ఇప్పుడు వరకు బా
అంతె ఇప్పుడు పిల్లలు బ్రాసింగ్ పవర్ ఎక్కువ వాళ్లకు అర్థమవుతుంటుంది కదా
ఆ ఇంక ఈ రోజు నైట్ అక్కడే నిద్ర చేస్తారంట మధ్యాహ్నం ఇప్పుడు కూడ మా అమ్మనే పొద్దునే చేసి వాళ్ళకి వెళ్ళింది
ఇప్పుడు మీ మమ్మీ ఈవినింగ్ కి
ఆ వచ్చిట్టాలు అనుకుంటా
అహా దగ్గరేన మీ ఊరి నుంచి
ఇగ మార్నింగ్ పోయి ఇక్కడే కర్నూల్ అవ్తల్ సైడే
ఆహా కార్లో ఎళ్ళారా?
ఆ బస్సే ఎక్కా
అవునా
ఒక వన్ అవర్ వన్, అండ్ హాఫ్ అవర్ పడుతుందేమో
అవున దగ్గరేగ వ అక్కడ్ నుంచ్
ఆ దగ్గరే ఈవినింగ్ కల్ల వచ్చేసార్ ఫోర్ ఫైవ్ కల్ల వచ్చే వచ్చేసింటాం మేం
సరే నేన్ ఒక టూ మినిట్స్ ఆగ్ కాల్ చేస్తాను.
ఆ సరే